ఆడ ఆడుంటలేలా నా బెడ్ మీద ఆడు చూడు ఇప్పు ఒకసారి చూడుపో అప్పుడులా అదే చెప్పింది హలో ఇం నేను ఇంకేం చెప్పలేను అదే చెప్పలే నా చెప్పింది నీక అదే చెప్ప హలో
చెప్ బేబీ
చెప్పు బేబీ తిన్నా బేబీ నువ్వు తిన్నావా ఆ
ఏ
రుషితో బాగలేకుండా ఉంటే
ఏమైంది
వాళ్ళు హాస్పిటల్ పోతున్నారా
మక్కవలు తీసుకోవల్ గ్యాస్ ఎం చేస్తున్నారు ఎం చేస్తున్నారు
ఏం లే రెనా పడుకుంది
తిన్నారా
తన్న నువ్వు
రిషి జాగ్రత్త పోయిరా హలో అదన అయితే ఫోన్ చేయండి మేము కూడా వస్తాము హలో చెబ్బేబి హలో హలో హలో బేబీ మాట్లాడకపోతే కట్ అయిపోతది ఫోన్ నీకు
లేదు మాట్లాడుతున్నా చెప్పు
ట చలి అయితంది చెప్పు బేబీ
ఏం తింటివి
దోశ పెట్టినారు ఇం అద్దని నమ్మి కక్కతా ఉంటే అక్కలు తీసుకోపోతున్నా
దోస వళ్ళనేమో
ఆ అదే అదే
ఆ ఏ హాస్పిటల్ పోతున్నారు
అడగు తీసుకుపోతున్నారు తెలిదు నేను వచ్చానా అంటే ఒత్ మేము బట్టలు ఎత్తుకోవడానికి వస్ తన్నవా
ఆ
ఇంకా అక్క మేము పోతానే మీరు ఉతుక్కో పోండి అని చెప్పి
ఆహా వాషింగ్ మిషనేనా
లేదు ఇది అప్రాన్ ఈరోజు ఏసుకోల జుడు
ఆ
ఉతుకుత ఉండ ఇప్పుడు
వాచింగ్ మెషిన్ లేదు
ఆ బేబీ
ఆ
ఏంది
వాషింగ్ మిషిన్ లేదా అంటన్నా
ఉంది ఇది వైట్ కద మే లేట్ నీళ్లు నిండాయో కూడా తెలీలేదా వాషింగ్ మిషన్ ఉంది కనీ వైట్ కదా ఊ ఉతకదు నోట్గానీ
నందు
నందు కూడా ఉంది
ఆ వా
ఆ ఈ రోజే ఓప్ని
ఆ
ఏం చేస్తా ఉండారు రూమ్ల
జూనియర్స్ ఇద్దరు ఉన్నారు
ఉ పది మంది అన్నారే
ఉన్నా అన్ని లగేజీలు పెట్టుకున్నారు మ రావ
జిల్లుగుండే కాళ్ళు ఆ జిల్లుగుంది ఈ మోకాళ్ళు ఏమైందో నాకు తెలియట్లే ఏం పెట్టారు బేరుమ
ఎన్ ఎన్నో కాలు
ఏంట సిక్స్త్ అనుకుంటారు రెండు పోయినాయి
ఆహా ఎందుకు
పోయినాయి అట్ట దరిద్రం హొయినయ్ బేబీ నీదెన్ ఇదెన్న కాల
అదొటి చేస్తే అయిపోద్ది బేబీ
అవునా
నాకొచ్చి చాల్ డేస్ అయింది ఓ వన్ వీక్ అయింది
ఊహు
నందువి ఇంగెన్నున్నాయి
మాకు ఈ రోజే వచ్చింది అహా అట్లా ఉండా ఇంకా హలో టచ్ అయితే కట్టైపో
నందు ఏం చూస్తూ ఉన్నా
మీ గురించే అని చెప్పు బెబి
అ
హలో హలో
హలో ఆ పిల్లకి ఏమైంది నందు
గ్యాస్టిక్ అనుకుంటా
అవునా మీరు బోల
వద్దని చెప్నరు ఒళ్ళు
అక్కోలు బొయినార
నా
ఎవ్రెరు బొయినారు
బాగ్యక్క లావణ్య అక్కోలు వెళ్లారు మే నేనుతుకుతాలే అది మే మాట్లాడు కట్టయిపోతది
ఆ నందు
ఇంకో బేబీ ఏం చేస్తాంది ఆ
బేబీ గాదు బీబీ
అదే ఏం చేస్తుంది
ఆ పిల్ల
ఆ
ఇత్ర పొయింది
అర్థం కాల
నిద్ర బొయింది పడుకు ఆ పడుకుంది
హు తిన్నారా
తిన్నం మీరు
తిన్నా
ఆ ఆ పిల్లకి దోస్ తిన్నందుకేనేమో గదా
అనుకుంటా నైట్ టైమ్స్ లో తింటే గ్యాస్ట్రిక్ వస్తది
అద్ దోశిప్పు ఇడ్లీ ఐనా పెట్టొచ్చు గానీ నైట్ టైం దోశ పెట్టగుడుదు
హ్మ్ పూ చపాతి అయినా బెటరే గాని దానికంటే చట్నీ అరగదను పప్పుల్ద్ చేసేదా చెనికాయ్ పప్ మ్మ్ ఆ, ఆ. అరగనే అరుగదది.
మీర్ తిన్నారా, శ్వేత తిన్ల
అ అందరం తిన్నాము.
ఆ.
ఇగ ఫోన్ మాట్లాడతా అన్.
ఆ ఏవి అయిపోయినాయ, ఉన్నాయ్ ఇంకా.
ఇంకా ఉన్నాయి నాకు.
ఆ అయిపోతలే.
ఉమ్ నీది అయిపోయినాయా.
ఇంకా ఉంది రా, ఓ ఒటుంది, ఒటి జెస్తే అయిపోత.
ఆ.
మనల్లి కేసేది నువ్వు.
ఆ.
మొక్కలెయచ్చు గద.
ఆ వాళ్ళంతా బిజీ, వాళ్ళు ఛానల్ గ్రూప్, ఏదో ఒకటి చెప్తున్నారు సాకు.
అవునా ఏ ఉ బా ల్యాబ్లో జెయి.
అంతే.
నువ్వే వాళ ఫోన్ నువ్వే తీసుకొని యే.
ఉమ్.
ఉమ్.
మంచి ల్యాబ్ లో జేయవో ఓ ఫై అన్న అయిపోతాయి.
ఉమ్. ఇంతే ఇం గట్టే జెయాల. వాళటి అయిపోయినట్టున్నాయా, ఇంక మాట్లాడలేకపోతున్నారు. విసుగులే అంతసేపు, టెన్ మినిట్స్ అంటే చాలా కష్టంలే. ఆ మనం మాట్లాడినప్పుడో. వాళ్ళకు ఉండాలి అది, వొళ్ళు కూడా మనకి హెల్ప్ జెసారు గదా.
ఏంది.
మనం మాట్లాడినప్పుల్ లేదా, అంటంది ఆ పిల్ల, అది వాళ్ళకు ఉండాలా. ఓళ్ళు గుడా చేశారు కదా అని అంటన్నా.
సాన్వల్లా అంటే ఎందుకే రేప్. ల్యాబ్ లో ఎక్కడ పోయి ఎం అప్పుడు బిజి ఏము ఉండదు గదా, అప్పుడు బట్.
మనం పనిపాటల. ఉమ్ అంతే.
క్రిషి మాట్లాడినట్టుంది, గదా రెహనాతో.
అ మాట్లాడింది.
ఆ.
ఏమో మాట్లాడిందో లేదు, రేహన్ తో మాట్లాడిందే, అది ఆ.
మాట్లాడింది అనుకుంటా.
ఉమ్.
ఉమ్.
మేము ముగ్గురం, మాట్లాడినాంలే.
అవునవునులే, అ పిల్ల కి ఇంగా ఉన్నాయి అనుకుంటావు, పోరేమో ఉండాల.
ఎవరు ఎవరికి.
రహనా
రహణకి ఫోర్ ఆ అయిపోతాయిలే రేపు
ఉమ్
చేసిన చేసినోళ్ళకి చేస్తే అయిపోయా వాళ్ళు మెన్షన్ చేసారు కదా ఫోర్ టైమ్స్ చేసుకోవచ్చ అని
ను సువిధాకి రేషికి నాకు
హ
సయి సరిపోద్ది
అంతే
వాళ్ని ఏంది అడుకునేది ఎర్రి మోకాల్ని
ఉమ్
రేపు ల్యాబ్ టైమ్ లో చేయి నాకు
ఉమ్
పెడతా
అంతే
సునీత పక్కనే ఉంటుంది కాబట్టి ల్యాబ్ టైమ్ లోనే కంప్లీట్ చేసుకోవచ్చు ఆ పిల్లదే
ఆ
ల్యాబ్ ఏంటి మీకు
మా కాలేజీ రేపు ఆయన వస్తాడా ఓవర్ చేశాడు ఈరోజు ఏమన్నా
లేదు బాగానే ఉన్నాడు మా బర్త్డే కదా ఈరోజు ఆయన
ఉ రేపు మాకు చూక్కలు చూపిస్తాడు ఏమో మీకు ఆమ మీకు వీళ్ళకి మీకెవరు రేపు
మా ఏమో అబ్బా హెచ్ డిటి అనుకుంటా
హెచ్ డీ టి అమే అమే ఈరోజు రాలే రేపు వస్తుంది అనుకుంటా అయినా ఆమె ఏమి ఉండదు లే ఏం అనదు
నందే నీ ఫోన్ చేస్తా లిఫ్ట్ చేయి
ఇప్పుడా ఆ సరే అయిపోయిందా టైమ్ ఈ ఫోన్ లోంచి చేయాలంటా
అంటే నాది ఒక్కటే ఉంది నందు నువ్వు చేసావంటి కంప్లీట్ అయిపోద్ది మళ్ళీ ఇద్దరు కావాలంటి నాకే చేయండి
సరే ఆ పిల్లాది ఒకటే ఉందంటా టా ఛార్జింగ్ కూడా లేదు మాట్లాడు